ఇండింగ్ మ
గుడ్ ఈవినింగ్ మామ్మ ఎలా ఉన్నారు
బాగున్నాను నీవెలా ఉన్నావు
నేను కూడా బాగున్నానమా
ఈరోజు మా అవును అయి అవును
ఉహు
ఈరోజు మన డిస్కర్షన్ టాపిక్ మొబైల్ ఫోన్ ఉపయోగం నష్టమా నా ఒపీనియన్లో మొబైల్స్ ఫోనే అంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన టెక్నాలజీ
అవునండి
నేను మాత్రం మొబైల్ ఫోన్ యూస్ఫుల్ అన్ని ఒప్పుకుంటాను కానీ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి
వస్తాయ్ కొన్ని చా అవును అవును అవును కరెక్టే అది
మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క రోజులు అవును గడపడం కూడా చాలా మంది కష్టం కదా
అవునండి
అది మొబైల్ ఫోన్ మీద మనం మే ఎక్కువ డిపెండ్ అవుతున్నాం అన్ని చూపిస్తుంది కానీ మొబైల్ ఫోన్ వల్ల కమ్యూనికేషన్ గా చాలా ఈజీగా అయింది ఇక్కడ ఉన్న వాళ్లతో సెకండ్స్ లో మాట్లాడకుండా
ఇక్కడి విషయ
ఫోన్ హెల్ప్ పీపల్ ఆవును కమ్యనికేషన్ ఇన్స్టడీర్రూ కాల్ మెసేజ్ విడియో కాలింగ్
అవును ఏ విషయమైనా తొందరగా చేరిపోతది ఆ పోయిఅయిపోయింది ఆ అనండి
కొంచం తగ్గయిన డిస్టెన్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్ దగ్గర అయ్యారు
అ అవునండి ఫోన్ తోని
కాని ఇంట్లో అందరు కలిసి గురించి కూడా ఫోన్ లోనే బిజీగా ఉం
బీజీ అయికద ఒకరికి ఒకరు మాట్లాడుకోరు ఇగ ఎవరి మొబైల్లో వాళ్ళు బిజీ
అవును మొబైల్ ఫోన్ వల్ల స్టూడెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ ఎడ్యుకేషనల్ వ వీడియో నోట్స్ అన్ని ఫోన్ లోనే దొరుకుతాయి
అవునండి
ఉమ్ ఫోన్ లో గేమ్స్ రీల్స్ సోషల్ మీడియా కూడా ఉంటాయి అక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ప్రాబ్లం ఉండదు
అవునండి కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు కూడా ఉంది
అవును సెల్ఫ్ కంట్రోల్ అందరికి ఉండదు కదా చాలా స్టూడెంట్స్ స్టడీ చేయడానికి ఫోన్ ఓపెన్ చేసే వేరే యాప్ లో టైమ్ వేస్ట్ చేస్తారు ఎక్సెసివ్ టైమ్ యూస్ కం కాసెరేషన్ ప్రొడక్ట్
ఆహ్ అవునండి అవునండి కొందరు మంచికి ఉపయోగిస్తారు మొబైల్ కొందరు చెడువుకు ఉపయోగిస్తారు
కానీ మొబైల్ ఫోన్ ఎమర్జెన్సీ చేస చాలా యూస్
ఈ చేసుకోవచ్చు చాలా లేకపోతే చాలా
ఒక ఆక్సిడెంట్ అయినా ఎమర్జెన్సీ అయిన వళ్లకి చాలా చేయొచ్చు
ఒక నిమిషంలో చేరుకుంటది ఒక్క నిమిషంలో చేరిపోతుంది ఎక్కడికో విషయం
ఆహ్
ఉమ్
పేరెంట్స్ కి కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది
అవునండి
మరి నావిగేషన్ గురించి ఏమంటా అన్నోన్ ప్లేసెస్ కి వెళ్ళే ఆమె మ్యాప్స్ యూస్ చేసి ఇ డెస్టినేషన్ రీచ్ అవుత
ఆహ్ అవుతుంది హుహ్
మోబైల్ ఫోన్ వాల్ళ బ్యాంకింగ్ టికెట్ బుకింగ్ శాపి పింగ్ అన్ని సింపుల్ అయ్యాయి
ఉమ్
కన్వీనియన్స్ పెరిగింది కానీ స్క్రీన్ టైమ్ కూడా పెరిగిందిడి ఉమ్ టెక్నలోజీ స్ జస్ట్ టైమ్ స్పెండ్ అవ్వడం నార్మల్ కదా
అవునండి
కానీ ఎక్సెసివ్ టైం వల్ల ఐ స్ట్రెయిన్కి ప్రాబ్లం నెక్ పెయిన్ ఇలాంటివి రావచ్చు అన్ని ఎక్స్పర్ట్ చెప్తారా
చెప్పలేము
థియరీలో ఈజీ ప్రాక్టీస్ లో కష్టం
అవునండి మొబైల్స్ వల్ల కొందరికి స్పెడ్స్ కూడా రావచ్చు
అవును
ఆహ్
నేర్చుకో
అ హలో
కోవచ్చు కాన్ మీ మిస్ఇన్ఫార్మషన్ కూడ ఉంటుంది అందుకే ఫొ స్టూడెంట్ కి ఫోన్ ఇవ్వాలి అని అను టవా
ఆ లేదండి
ఆ ఏజ్ బట్టి నెససరీ బట్టి ఇవ్వాలి
ఔనన్ ఏజ్ ని వట్టి ఎందుకంటే పిల్లలతో చెల్లుతారు కూడా కొన్ని చదివే పిల్లలకు ఇంటి బ్లేమ్ చేయడానికి చెప్పండి మీరె ఏదో అన్నరు
మొబైల్ ఫోన్ ని బ్లేమ్ చేయడం కన్నా దాన్ని యూస్ వ చేేసే విదా విదాహం ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ కరెక్ట్ అది
నైఫ్తో వెజిటెబల్ కట్ చే చ్చు లేక ఇంజరీ కూడ చేయొ చేయొచ్చు టూల్ సేమ్
మొబైల్ ఎంతో నయి పంతగ
ఆహ మొబైల్ ఫోన్ కూడా అలానే యూజ్ మీ
సేయచ్చు మంచికి మంచి చెడుకు చెడు మస్త్ ఉంది
ఔను మొబైల్ ఫోన్ యూస్ఫుల్ కనీ లిమిట్స్ ఉండాలి నా కన్క్లూజన్ కూడా అదే టెక్నాలజీ మన సర్వెంట్ గా ఉండాలి మాస్టర్గా కాదు
అఆ
వండఫుల్ పాయింట్ అదే డిస్కషన్
చేయడం అంటే
ఆ నా ఒపీనియన్ లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఒక క డౌట్ వచ్చిన వెంటనే సర్చ్
చేసి చూస్కుంటరు చూస్కుంటరు చూస్ అ మమ్మీ డాడీ ద అ అవసరం పడదు ఇప్పుడు సెల్లే మొబైల్లు మా అమ్మ మమ్మీ డాడీ అన్ని అదే
ఔను మన పేరెంట్స్
అ అవసరం లేదు హు
ల లైబ్రరీ వెల్లావ ఫోన్ లో సెకండ్ లో దొరుకుతుంది
అ
మిస్న్ మడం కావల్ల కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటది జీ సార్ చేస్తే హండ్రెడ్ వెబ్ సైట్ వస్తాయి ఇది కరెక్ట్ అని తెలుస్కోవడం ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ ఆ
ఉ మరి ఆన్లైన్ లర్నింగ్ గురించి ఏం అన్
ఆ ఆహా
అ అ
ఆ చెల్లు గురించి మంచి మంచి కూడా ఉంటది చెడుకు చెడు కూడా ఉంటది హలో హలో హలో హలో వయసు కట్ అయితందండి